హలో ఆ ఏం చేస్తానావ్
ఏం లేదు ఇప్పుడే తినేసి వచ్చిన నువ్వు
అవునువును నేను తినాలి నేను పెరుగన్నం చేసా తెలుసా నేనే
పెరుగన్నాము
చేసా నేనే ఇంట్లో
ఏమి పెరుగన్నం చేసినావా నువ్వు
అవును ఏం పెరుగు ఫస్ చ అన్నం అంతా చల్లర్చి
హ్మ్
దాన్ త దాన్ ఆ అన్నం జల్లార్పి మళ్ళ పెర్గన్నం కలిపి
హ్మ్
దానిమ్మకాయ్ కొంచం క్యారెట్ వేసి
చానా రిచ్ అని అర్థం
అయన్నీ కలిపిన తర్వాత తరువాత పెట్టాలి మళ్ళీ ఉప్పు మిరపకాయ ఉంటది కదా అవు మేరపకాయగు
అవునా బాగుంటుందా టేస్ట్
చాలా బాగుంటది
నేను అసలు ఇప్పుడు దాకా కడ్రైసే తినలేదు నా లైఫ్ లో
నేను చేస్తా లే హాస్టల్ కి వచ్చినప్పుడు
అవునా సరే ఈసారి ఆ ఇప్పుడేక్కడున్నావ్ ఇంటి వెల్నావ
ఆ ఇంటికి వచ్చిన
అ
ఆ నువ్వు ఇంటికి పొవ్వు
లేదు ఎళ్ళలా పండక్కి అప్పుడు వెళ్తా
రేపు హాలిడేనే కదా సాటర్డే సండే
హాలిడేనే కానీ టూ డేస్ కి వెళ్ళకి ఎక్కడ అయితదిలే అని వెళ్ళాలే
ఆహా మళ్ళా రంజాన్ ఉంది ఉగాది అయిపోతే అదే
ఏం తిన్నావ్ హలో
ఆ నేను పప్పు అన్నాం
పప్పు అన్నం ఎప్పుడు
ఏం చేద్దామే ఆ ఏం చేయలా మా పీజీ లో అట్లే పెడతారు ఈ మధ్య గ్యాస్ సిలిండర్స్ అవి ఇప్ప రేట్లు పెరిగినాయ్ కదా
మామూలుగా వండుతనారా పోయిమిందా
లే అదే మామూలు స్టవ్ మీదనే కానీ ఇంకొక రెండు మూడు రోజులు ఆపేస్తారేమో అంతా హోటల్స్ లో కూడా అసలు ఫుడ్ పెట్ పెట్టట్లేదు
అవునువును వేరే పిల్ల స్నాప్ కూడా పెట్టింది ఆడ ఎదురుగు పీజీలో అట్లానే చే సరేండ్రు పొయ్యి మీంద పెట్టి మన వెనకల్ల పీజీలో హ్మ్
ఆహా మేమయితే ఈ రోజు బజ్జీలు తీసుకోనేకిపోయింటే అక్కడ అంకుల్ థర్టీ రూపీస్కి ఇవ్వండంటే ఆయన ఇవ్వలేదు ఫిఫ్టీకి తీస్ కుంటే తీసుకోండి లేకపోతే వెళ్ళపోండి అన్నాడు గ్యాస్ లేవు మాకు అని ఉ రేట్ లో అసలు దొరకట్లేదు వాళ్ళు బ్లాక్ లో కొంటున్నారంట పోలీసు వాళ్ళు చూస్తే ఎత్కని వెళ్ళిపోతారని
ఆ
ఉ ఇవ్వడు ఏమైతుందో అక్కడెక్కడో యుద్ధం వల్ల
ఆ
మేము గ్యాస్ బుక్ చేసుకోవాలి ఇంట్లోకి
రావట్లేదంటారు కదా బుక్ చేసినా
ఆ మమ్ మరి అవునా
ఉ ఉహు రావట్లేదు అసలు కాల్సే పోవట్లేదంట
ఆహా ఓకే
ఉ ఏమైతుందో ఎక్కడో యుద్ధం వల్ల మనకంత ప్రాబ్లమ్స్ మరుమొల్లు అందరూ కాల్స్ మాట్లాడుతా ఉన్నారు
ఓహో
తిన్నాక అందరికి అదేపని కద
ఇంకేం పనుంది ఇగ
ఊ అంతే
రేపు యాడికి పోతన్నావు
ఉ
రేపు రేప యాటి
లేదు ఎక్కడికెలా రూమ్ లో పడుకుంటే చాలు
తిరుమలకి పోవాలంటాంది
మీరా
మీ రూమ్ ఎట్
ఆ వయిస్ బ్రేక్ అయితాంది మా రూమేట్
మీరూమ్ పిల్లా తిరు
ఆ అంటా అన్నారు కానీ అది జరిగే పని కాదు కదా అంత బిరినా
అవునా
నువ్వు తిరుపతికి వెళ్ళినావా ఎప్పుడైనా అదే తిరుమల ఎట్లునింది ఎక్స్పీరిన్స్
వద్దులే నడవలాక పోయినా
అవునా ఏమి నీకు వయస అయిపోయిందా అప్పుడే న
లేదు అంటే అలసట వస్తది
ఆహా అవును ఇంకేం మరి ఆహా
ఉ ఏమి వర్క్ లేదా అసైన్మెంట్స్ అట్ల
ఏం లేవు ఈరోజు అయితే ఒక టాస్క్ ఇచ్చిన్నారు ఆ టాస్క్ చేసినాము ఇంకా దాని తర్వాత
అయిపోయిందా మీకు ట్రైనింగ్
లేదు ఇంకా ఉంది
మీకు అవును నిన్ననే ఈ రోజా పెట్టింది అది ఎగ్జాము మాకు పెట్టినారు కదా నిన్న పొద్దున
ఎగ్జామా అది నిన్న పెట్టినారు
నిన్న మధ్యాహ్నం గాదా
ధ్యానం పెట్టినారు అయినా అది ఏం ఎగ్జామ్ చాలా టఫ్ గా ఉంది
చానా అవును అసలు కోడింగ్ చేసినవా
హ్మ్ ఒక ఒకటి ఒక నాలుగు ఐదు చేసిన
వో అమ్మ అయినయా
ఆ అది నార్మల్ కోడింగ్ ఒకటి డీ బకింగ్ ఒక నాలుగు
ఓ గ్రేట్ నేను అసలు చేయలేదు ఎంత ట్రై చేసినా అయి రాలా
అయినా టైమే సరిపోదులే
అవునవును
హ్మ్ ఉరుకా వేస్ట్ అది
ఆ
మ్మ్
అదే నిన్న మీ క్లాస్ పిల్ల అడుగుతాను ఇది ఎట్లా జరిగింది మీకు పొద్దున్నే చాము అంటే చెప్పిన ఇట్లా ఇట్లా అని ఆ అవునా నే ల్యాప్టాప్ బట్రూమే రూమ్ కి పో రాయండి అంటే అసైన్మెంట్ వద్దులే మా డిపార్ట్మెంట్ తలకాయి నొప్పి మళ్ళా మార్కులు ఎక్కువ వచ్చినాయి కూడా తల్ల తంటారు అనే
అవును అయినా ఎందుకు పెడతాన్నార ఎగ్జామ్
హ్మ్ వేస్ట్ టైమ్ వేస్ట్ అంతా హెచ్చారు చర మాత్ర వాళ్ళే చూసి రాపి ఏ వాళ్ళక బెనిఫిట్ కదా ప్లేస్మెంట్స్ వస్తాయి
హ్మ్
అవును
ఇంకేమి ఏ పకా
చెప్పు
చెప్పాలి మీరే అవునమి మా రూమ్మేట్ నువ ఈ మధ్య భలే మాట్లాడుకుంటున్నారే
ఏం లా ఊరికే అట్లా సరదగా మాకు టైమ్ పాస్ అవాలాండి చనా అ
మ్మ్ అయినా ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు బాగుండే కదా
అవును చాలా బాగుండే నేను
హ్మ్
వేరే లెవల్ అసలు అదే ఇప్పుడు ఎంత
అవును గ్యాప్ వచ్చిందా తీసుకున్నావు
నేనేం తీసుకోలా నువ్వు తీసుకున్నావు ఏ
ఉమ్ కాంచనారి లో తిస్కో అవునా
అంటే నేను ఇంటికి వచ్చినా కదా మా రూమ్ లో ఇద్దరమే అవును మేమి ఇద్దరమే అంటే మిగతా ముగ్గురు సీనియర్స్ వాళ్ళు ఏమి ఉండరు కదా మేము ఇద్దరమే ఉండేది
ఉమ్ ఉమ్
ఒక ఫ్రెండ్ వచ్చి ఉంటారు లే తోడుకి పడుకోనికి
ఇంకేం భయం భయం కూడా ఉండదులే మొదలు పెట్టే ఫుడ్డుకు అందరికీ ధైర్యం వచ్చేస్తుంది
ఉమ్
ఓకే మరి
నువ్వు ఇంకా పండగ ముందు రోజు పోతవా ఇంటికి
అవును పండగ ముందు రోజు పోయి సండే అట్లా వచ్చేస్తా
ఆహా
ఇకేం హాలిడేస్ ఇవ్వారు కదా వీళ్ళు
అవును మనం పెట్టుకోవాల్సి దే అటినేన్స్ ఉంది కదా
ఉమ్ అటెండెన్స్ ఉంది అటెండెన్స్ ప్రాబ్లం కాదు మాకు మా కాలేజ్ వాళ్ళదే ప్రాబ్లం మా డిపార్ట్మెంట్ ఏ పెద్ద ప్రాబ్లం అది
అవును చనా తలకాయ నొప్పి మీది అవును దేనికి పేరెంట్స్ అంటారు
ఆ అవును ప్రతిదానికి లెటర్స్ రాయలా పేరెంట్స్ నీ పిలీపి వెల్ అందుకే పేరెంట్స్ ని ఇక్కడ ఎంగల్ పేరెంట్స్ నీ ఇక్కడే రూమ్ తీసుకొని ఉండమని చెప్పేద్దాం అనుకున్నా
ఉమ్ మంచి డిసిషన్ ఏలే నువ్వు హోమ్ ఫుడ్ తినోచ్చు
అవును
ఇంకే ముందిలే అయిపోతది కాగాని
అవును
హమ్
పడువా
అసలు ఎంత ఎండలు ఉన్నాయి తెలుసా బయట మధ్యాహ్నం వస్తా అంటే ఫుల్లు ఎండలు అసలు ఎంత సెగ గొట్టిందో నాగైతే ఇంగా నేను ఇగ తిననికి వెళ్తాను
నా అవునా సరేలే
సరే అయితే తినేసి మళ్ళీ చేస్తాలే అయితే
ఆ బాయ్